నమస్తే అండి ఎలా ఉన్నారా ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బాగున్నానండి ఏం చేస్తున్నరండి
ఏం చేయలేదండి ఈ ఊరికి ఇప్పుడు ఇంటికి వచ్చా అండి మీరు తిన్నారండి
ఆ తిన్నానండి మీరు ఏం తిన్నారండి
ఈ రోజు పప్పన్నం అండి
ఓ పప్పనమా ఓకే
ఇప్పుడే ఇంటికి వచ్చానా మా బాబాయ్ కూతుర్లు కొడుకులు వచ్చారా మా ఇంటికి ఈ రోజు
ఓ అవునా అండి
కుందాం రండ రా అంటే అసలు వాళ్ళు రావడం లేదండి ఏమంటారు ఆ మొబైల్ మొబైల్ చూస్త స్తూనే ఉన్నారండి ఆ ఫ్రీ ఫైర్ అంట గేమ్ మళ్ళీ అవేమో గేమ్స్ ఉంటాయి కదా అండి టెంపుల్ రన్ను పబ్జి ఇవే పట్టించినారండి చిన్న
ఏంటండి అసలు అయ్యో కార్లేండి అసలు మీరు అప్పుడు లూ అదే చెప్తున్నాం కదండి అప్పటికి
అదే అండి జనరేషన్ డిఫరెన్స్ చాల ఉందండి అదే అప్పుడు మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉందండి
అసలు అప్పటికి మాకు మొబైల్ అంటేనే ఏంటో
తెలీదు ఆ రోజు ఓకే ఏ మాటకి ఆ మాట ఆ రోజులే బాగుండేయి కదండి
అయ్యో నిజంగా అండి అసలు నేనైతే అసలు ఆ రోజులనయితే ప్రతి ఒక్క సెకండ్ కూడా నేను మిస్ అవుతానండి అప్పుడు నేను ఆడిన ఆటలు గాని అసలు టైమ్ స్పెండ్ చేసిండేది కాగాని ఏ పిల్ అంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఇప్పుడు ఈ మొబ్
కి మనకప్పుడు మన ఇంకోటి అండి మనం సమ్మర్ హాలిడేస్ వస్ తె మన రిలేటివ్స్ వాళ్ళు ఊరి పెళ్ళది లేదంటే మన ఊరులోనే ఉంటే ఫ్రెండ్స్ అందరు తో బయట కలిసి తిరిగేది ఆడుకునేది ఆ లైఫే వేరండి
నిజంగానే అప్పుడు కాదండి అప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళం చెప్పండి చిల్లి కట్ కట్ట ప్చ్ మ మళ్ళీ బార కట్ట ఆ కబడ్డీలు ఖోఖో అంట స్కిప్పింగ్స్ అంట ఫుట్బాలు వాలీబాలు అయ్యో
అవి డింగ్ డ అదే అండి హైట్ అండ్ సీక్
అవును ఐడెన్ సీకు
అన్ని ఇవే గేమ్స్ అండి బట్ ఆ ఇప్పడు ఈ కాలంలో చూస్తే ఆ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు వాళ్ళ మమ్మీ డాడీ మొబైల్స్ తీసుకొని ఆ గేమ్స్ అంట అదంట ఇదంట ఇంక ఇప్పుడు ఇన్స్టా అంట
అయ్యో ఇప్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే చాలా పిచ్చి పట్టింది కదండి అందరికి ఆ రీల్స్ అంట అవి అంటే ట యివి అబబా
ఓకే సూ సోషల్ మీడియాలో ఉండల్లా బట్ అయితే మరి ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు ఆ అ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిన్నప్పుడు మనము అన్నం తినలేదు అనుకోండి అమ్మ వాళ్ళు ఏం చెప్తారు ఆ చూడు ఇట్లా చందమామ చూడు అది చూడు పుడు అట్లా అని చెప్పి మనల్ బుజ్జగిచ్చి తినిపించేవాళ్ళు బట్ ఇప్పటి పిల్లలు బట్ ఇప్పటి పిల్లలు
ఇప్పుడు పిళ్లు మొబైల్ లేకపోతే ఫుడు తిన్నను అంటారండి ఇప్పుడు
అదే అండి అదే చెప్తున్నది అంత జనరేషన్ చేంజ్ అండి
దు నాకు మొబైల్ కావాలా మొబైల్ ఇస్తానంటే
మొబైల్ ఇస్తే తింటా లేదంటే లేదు ఆ మళ నాకు ఈ గేమే ఆడ త నేను ఆరునంటే స్కూల్ కు పోను హోం వర్క్ చేయను
అయ్యో నిజంగానే చాలా కష్టం అండి ఇప్పుడుండే జనరేషన్ లో అే ఇప్పుడు చూడండి అప్పుడు మేము ఎంత టైమ్ ఇస్తాం మీ తెలుసా ఫ్యామిలీకి అంటే వాళ్ళతోనే ఉడి అసలు మొబైల్ చేతిలో ఇ మొబైల్ లేనప్పుడు మా పని ఇంకేం చెప్పండి వాళ్ళ టైం స్పెండ్ చేసేది ప అంటే ఇంట్లో ఉన్నప్పుడు పొలానికి పోయేది అట్లా పనులు చేసేది ఇంకా అలాగే వంట పనులు హెల్ప్ చేస్ సెది అమ్మ వాళ్ళకి ని ఇంకా ఏదైనా పని ఉంటా ఇప్పుడు ఏం చేస్తున్న తెలుసా అండి ఏం చేస్తున్న ఇప్పుడు చెప్పండి అప్పుడు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు రీల్స్ చేసుకుని అమ్మ వాళ్ళందరని పిలుచుకు అంటారండి
అవునండి అసలు పేరెంట్స్ హెల్ప్ చేయరు అసలు ఏముండదు వీళ్ళైతే ఇంకా మా బాబాయ్ కొడుకులు వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కువ సేపు మొబైల్ చూశారని తిట్టి వాళ్ళని తిట్టి పంపిస్తే వాళ్ళని బయటికెళ్ళి రాన్ రా ఏమన్నా తీసిస్తాను ఐస్ క్రీమ్ అలా ఏమన్నా అంటే వాళ్లేమంటారు మాకు మొబైలే ఇవ్వండి అన్న అలానే అడుగుతారండి
ఆ చూడండి మరి ఎట్ల అయిపోయింది అసలు
అప్పటి కాలంలో మనం ఏమన్నా అల్లరి చేసి ఏడిస్తే ఏమైనా ఐస్ క్రీమో ఏదో చాక్లెటో అలా తీసిస్తే మనం హ్యాపీ హ్యాపీగా అయ్యేవాళ్ళం బట్ ఇప్పటి జెనరేషన్ వాళ్ళకి మొబైల్ అవునండి మొబైల్ మొబైల్ మొబైల్
మొబైల్ తప్ప ఇంకొక ఆలోచన లేదు ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ కి ఇప్పుడు చిన్న పిల్లలే కాదు
ఆ పెద్ద అదే అండి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు వాళ్ళు అలా ఏంట అర్ధం పెద్ద పిల్లలు గేమ్స్ ఫ్రీ ఫైర్ అంటూ
ఆ అవునండి మా ఫ్రెండ్ ఉన్నాడండి అసలు ఒకరు మా ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారండి అసలు ఆ ఫ్రీ ఫైర్ ఆడతారు అబ్బా అసలు ఎట్లా ఆడతారో తెలుసా ఆడొద్దు ఆడొద్దు అని ఫోన్ చేతిల నుంచి పీక్కున్నా ఆడతారండి ఆ అయితే నిజంగా నాకైతే చెప్పి చెప్పి వాళ్ళకి నాకే విసుకొచ్చిందండి అసలు అట్లా
పిల్లలు చేశారంటే వాళ్ళకి ఇంకా తప్పదు అన్నం తినలే అలా అంటే మొబైల్ ఇచ్చేయొచ్చు అదే పెద్ద పిల్లలు కూడా ఫ్రీ ఫైర్ పబ్జి అంటూ ఇలా అంటే ఎలా అండి
పెద్ద అదే
ఆళ్లు తెలుసు
కాదండి బుధ్ధి ఉండి చేస్తారో బుద్ధి లేకుండా చేస్తారో తెలిదండి ఆ ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు నిజంగానే
అదే అండి ఓకే ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఏదో జస్ట్ టైం పాస్ కంటే ఓకే అదే పిచ్చిగా పెట్టుకొని మైండ్ లో అదే పెట్టుకొని ఆడి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎందుకండి అంత అసలు ఈ జనరేషన్ బొత్తిగా అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ లో లేరండి ఎవరు
కరక్టే
ఇప్పుడు ఒకవేళ ఒక మనమే ఈ స్టేజ్ రేపు పొద్దున మనమే ఒక ఫ్యామిలీ అవి అయినప్పుడు చిల్లలు పిల్లలకి ఫస్ట్ మనం మొబైల్ దూరంగా పెట్టిది నేర్పియాలండి
ఆ నేర్పియండి అయితే మీరు మీరు అదే చేయండి అయితే
అదే అండి ఇప్పుడు ఆ మొబైలు యూస్ చేయలా అది ఎందుకు యూస్ చేయాలి అనేది మనం వాళ్ళకి అర్ధమంతయ్యే విధంగా చెప్పాలండి చిన్నప్పటి నుంచే అప్పుడే మ్మ్
ఇప్పుడు చాలా మంది ఓటీటీలు అంటా అవి ఇవి చిన్న పిల్లలు ఇప్పుడే ఓటీటీలు అవి ఇవి చే
అవునండి చాలా అప్డేట్ లో ఉన్నారండి మనమన్న పెద్ద ఏకంగా పెద్ద పిల్లలన్నా ఏమంటారు ఇంస్టా ఇక్కడే ఆయిపోతున్నారు బట్ వాళ్ళు ట్విట్టర్ అంటూ ఇంకా ఏవేవో అంటూ అవి ఈ సోషల్ మీడియాల వల్ల చాలా ఏమంటారు దారుణాలు తీసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉ న్నాయండి ఎవరో తెలియని కాంటాక్ట్ పర్సన్స్ తో మాట్లాడి వీళ్ళు గుడ్డిగా నమ్మి వాళ్ళతో మాట్లాడి ఇంకోటి ఇంకోటి అయ్యి లేనిపోని సమస్యలు ఏమంటారు ఆ ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకంటూ ఒక రిలేషన్షిప్ ఏర్ పడి అది ఆ నిజమో అబద్ధమో తెలిదు బట్ అయితే వాళ్ళు ఒక నమ్మి భ్రమలో ఉండి సంథింగ్ ఏమన్నా జరిగితే కష్టం కదండీ
నిజమేయండి అసలు అవన్నీ అదే చెప్తున్నాం కదండి ఇప్పుడు అంటే చిన్న పిల్లలకి అసలు తెలిసో లేదో ఏదో వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ పెంచే వాళ్ళదే తప్పండి ఎందుకంటే వాళ్ళ
మి ఏర్
పెంచే విధానంలోనే ఉంటది ఎప్పుడే గాని ఎందుకంటే అలవాటు చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే మొబైల్ ఇచ్చేసి ఇట్లా చూడు అని ఇచ్చేస్తే ఊరికయిపోతారు.
అది వాళ్ళ తప్పు కాదండి నేనేమంటా అంటే చిన్నపిల్లలు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు వాళ్ళు ఇప్పుడు ఏదడిగితే అది మొబైల్ అందుబాటులో ఉంది కాబట్టి ఇస్తున్నారు. అదే ఏమన్నా పె పెద్దది ఏమన్న అడిగి కొంచె కాస్ట్లీది అడిగితే వాళ్ళని తెచ్చివ్వ లేరు కదా ఏదో ఒకటి తారు కదా అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చిన్నపిల్లలకి దూరం అవాయిడ్ చేసేకి చేయాలి మొబైల్. ఒక స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ ద్దు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే మాటలు చెప్తే వాళ్ళకి ఒక అర్థం ఉంటుదండి. వీళ్ళు ఇంకా ప్రజెంట్ చూస్తారు గాని ఫ్యూచర్ చూడరు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలా ప్రజెంట్ ఏమండి వాడు తినాలి చిన్న పిల్లోడు. అందుకె సెల్ ఇస్తారు అయిపె వాడు పెద్ద అయినాక నేను సెల్ ఇయ్యానని కొంచెం చ్ మైండ్ లో కొంత మంది డిస్టర్బ్ అయితారు కదండి. అందరూ ఒకే మైండ్ సెట్ ఉండదు కదా పిల్లలకి కూడా ఇంకోటి స్కూళ్లలో కూడా సోషల్ మీడియాకి ఎంత దూరంలో ఉం టే అంత బెస్ట్ మొబైల్ యూస్ చేయడం గాని, ఆ చిన్న పిల్లలు ముందుగాల్నే కా ఆ స్టార్టింగ్ స్టేజ్ కదండి, ఆ మొబైల్ ఎక్కువ చూడడం వల్ల ఏమన్నా ఐ ఎఫెక్ట్ అవ్వచ్చు. చ్చు
అవును ఐ ఎఫెక్టప్ప పడే పడతదండి ఐ ఎఫెక్ట్ ఎందుకు కాదు అసలు మొబైల్ చూడడం వల్ల చాలా
చూసినట్లయితే ఇప్పుడు చూసినారు ఈ జనరేషన్ లో మాక్సిమం పిల్లలుకు స్పెడ్స్ ఉంటాయండి.
ఆ అవునండి చూడండి నిజమే అది కూడా అసలు చాలా మంది స్పెడ్స్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే సైట్ సైట్ ఎందుకు వస్తుంది ఇంకసలు చెప్పండి.
ఆ మొబై మొబైల్ చూసి చూసి అసలు
ఊ
ఏంటో అండి ఈ జనరేషన్ ఆ రోజులే బాగుండేవండి.
అయ్యో ఆ రోజులు నిజంగానే అసలు ఆ రోజు అయితే ఇంకా ఆ రోజుల అయి స్కూల్ నుంచి వస్తూనే ఫ్రెండ్స్ వస్తారా, దొరుకుతారా ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందా వెల్
మాట్లాడదామా, ఏమన్నా ఆడుకుందామా లేదంటే హల్డేస్ వస్తాయా అమ్మమ్మ మావ
కాదండి ఇంకా ఆ టైంలో ఎట్లాంటి పనులు చేస్తాంటే వంటలు చేసేదన్ దాంటే ఏమో అవి ఉంటాయి కదండి. చిప్పలు అవి తీసుకొని, ఆకులు తీసుకొని చ్ లైక్ సమ్థింగ్
పెట్టి అదేమంటరు ఏమో ఎ రెడ్ కలర్ లో వస్తుంది చెయి వేసుకునేది. మళ్ళీ గేమ్స్ ఆడేది అవి గ్రీటింగ్స్ తీసుకునేది మనము. షో ఆ గ్రీటింగ్ సేమ్ గ్రీటింగ్ వస్తే మనం విన్ అయినట్ అని అడేది. ఇంకోటి కయంతీ ప్పి మనం ఆడతాం కదండి హెడ్ టైల్ అని చెప్పి హెడ్ అని చెప్పి నేను టూ కార్డ్స్ వేస్తాను నేను విన్ అయితే మీరు నాకి ఇవాళ అసలు చ్ అవన్నీ ఓ ఏమంటరు.
అవన్ని నెక్స్ట్ లెవెల్ గేమ్స్ అండి అసలు అవన్ని చిన్ చిన్న నాటి జ్ఞాపకాలు అసలు నిజంగానే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు
అది కాదండి మనం ఈ జనరేషన్ లో చూసినప్పుడుయితే ఎవరు గాని ఈ గేమ్స్ ఆడడం లేదండి ఇప్పుడు. అదేమంటారు చ్చి అది చిల్ చిల్లాకట్టి కావచ్చు మళ్లి గోలీలు కావచ్చు, అది హైడ్ అండ్ చీక్ కావచ్చు ఇలాంటి గేమ్స్ ఎవ్వరు ఆడడం లేదండి.
నేనైతే నిజంగానే చాలా అంటే చాలా మిస్ అయితున్నానండి ఆ గేమ్స్ అన్ని
అదే అండి మనం ఏమంటారు మనం ఆ జనరేషన్ లో ఉండడమే నాకు బెస్ట్ అనిపించిందండి. లేదంటే అంత్ హ్యాపీనెస్ మిస్ అయ్యే వాళ్ళం అండి హాలిడేస్ వస్ నే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి బాబాయ్ కొడుకుల్ని మీటవ్వాలి పిన్ని కూతుర్లని మీట్ అవ్వాలి బా కలిసి ఆడుకోవాలి ఏమన్నా ఇంకోటి గుర్తుందా అండి ఇప్పుడు ఆ ఎండలకాలం అనుకోండి కొంచెం బయట పోయి కష్టమయినప్పుడు మనం ఒక గేమ్ ఆడచ్చు గేమ్ ఆడేవాళ్ళం చీటీలు తీసుకొని రాజు రాణి ఆ మళ్ళీ ఇంకా ఏమంటారండి ఇదండి ఆ అన్నీ పేపర్లో మూవి నేమ్స్ రాసి అన్ని మూవీ
అవునండి దాన్ని ఏమంటారు నాకే సెట్ కొట్టడం ఏదో అట్ల తెలుస ఆ అవన్నీ మంచి చెప్పాం కదండి అవన్నీ మెమరబుల్ డేస్ అవన్నీ
ఆ ప్రజంటు జనరేషన్ తో పోల్చుకుంటే హప్పుడు జెనరేషనే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అని చెప్తానండి నేను
నేనైతే నిజంగానే అసలు నే ప్రతి అసలు నేను నిజంగనే అసలు ఆ రోజులనైతే మర్చిపోలే నేను అసలు నిజంగానే అసలు
కే అండి థ్యాంక్స్ అం అవునండి చాలా బాగుండ అండి థ్యాంక్స్ అండి మీ సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
ఓ థ్యాంక్యు ధన్యవదలండి
థ్యాంక్యూ అండి